బాగున్నారా
హలో
హలో చెప్పండి బాగున్నారా
హలో
హలో చెప్పండి
బాగున్నాను ఏ హలో వినిపించట్లేదా వినిపిస్తుందా ఇప్పుడు ఆ బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం చెయలేదు అండి
అదే ఏం క్లారిటీ లేదుదేోనీస్ ఏం చేస్తున్నారు
అ ఏం చేయలేదండి ఇంకా తినాలి బోజనం అయ్యిందా
అయిందండి ఇప్పుడే భోజనం అయి్యంది తినేసి కూర్చోన్నా గమ్మ ఏం చేస్తున్నారు అది శారీ ఇన్స్టాలో చూసానండి నేను అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఏం ారీస్ ఎలాంటి క్లాత్ అనేది మనం బాగుంటుంది కంఫర్ట్గా నార్మల్ గా మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారు
పర్చేస్ ఆ మాములుగ శారీసు ఎక్కువ నేను కట్టను ఎక్కువ డ్రెస్లే వేస్తాను ఇప్పుడు ట్రెండింగ్ ఒక శారీ వచ్చింది చూడండి
ఏది అది మిర్రర్ మిర్రర్ వర్క్ లైలదో ఏదో వచ్చింది అది బ్లూ బ్లూ కలర్ కదా మిర్రర్
బ్లూ వస్తాది గ్ ఈను గోల్డ్ రెండు మిక్సింగ్ ఆయిల్ తొంగి అంటే సన్లోకి వెళ్ళినప్పుడు డబల్ కలర్ కనబడతాది అనమాట
ఆ అంటే నే నేను చూసింది వచ్చి బ్లూ కలర్ వచ్చింది అది ఫుల్ మిర్రరు అది ఇది లయాను ఎందో ఆ ఆమ్ హీరోయిన్
సౌందర్య సౌందర్య స్యారీ ఇప్పుడు ట్రెండింగ్
అ అంటే లయా కూడా ఉనింది కదా అందుకు
ఆ సౌందర్య స్యారీ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఈ ఫెస్టివల్ సంక్రాంతి స్టార్ట్ అయింది కదా ఫుల్లుగా ఆ స్యారీసే ఇప్పుడు హలో హలో చెప్పండి హలో హలో హలో
ఆ ఇప్పుడు ఇప్పుడు వినిపి ఆ ఇక్కడ త పవర్ లేదండి వర్షం పడింది కదా సిగ్నల్స్ అనేవి లేవు ఇప్పుడు
అవునా ఆ ఇప్పుడు ఇనపడతాంది ఇంతసేప్ మీనపల్ల సైలెంట్గా ఉన్నిందండి
అదే సిగ్నల్స్ లేవు వర్షం పడింది కదా అందుక్కొంచెం సి అయినా సరే స్లోగా ఉంది ఉమ్ అంటే ఏ కంఫర్ట్ గా ఉంటుందా క్లాత్
అసలు మనం వేసుకున్నట్టు టే ఉండదు కం కంఫర్ట్గా ఉంటుంది ఆ స్యారీ ఒకసారి ట్రై చేయండి
అదే అడుగుదాము ఏవిప్పుడు ట్రెడింగ్ ఉండే స్యారీసూ
నేను ఒక లింక్ పెడతానూ దాంట్లో చూడండీ ఒకసారి దాంట్లో చూడండి డైరెక్టగా తీసుకున్నా ఓకే మాము ఆన్లైన్ లో పరిచేసి చూడండి ఏ
ఆ నేను ఆన్లైన్ లో ఒకసారి పర్చేస్ చేసాను బాగొచ్చింది కురవాయ ఉప్పాడు అనేది సీ క్లాత్ అయితే సూపర్ గా ఉంది సాఫ్ట్ టిగా ఉంది ఆ ప్రైజ కూడా రీజనబుల్గా ఇచ్చినాడు
నేన్ చెప్పే సారీ వచ్చి ఏదన్నా తగిల్నా గాజు పగిల్నా నూల్ టైప్ వచ్చేస్తది అన్నమాట జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా ఇది అనాలి
హా
బడిల్ కెట్టుగా ఉంటాది జస్ట్
అంటే మనం ఎక్కడైనా ఫంక్షన్స్ క వెళ్ళినప్పుడు ఆ ఇలా వేసుకొని ఇలా వచ్చి తీసేయలేమో అలా అయితే మన వల్ల కాదు కదండి మనం అంత పెద్ద ఫంక్షన్స్ క ఆడిపో మనం రఫ్ అండ్ టఫ్ గా వాడుకునే దానికి ఏవి బాగుంటాయి
రఫం టాఫుగా అంటే మామూలుగా ఇప్పుడు డైలీ శారీసు హమ్ ఆ టైపే వేసుకోవాలి దాంట్లో వెయిట్ లెస్ ఉంటాయి కదా అంటే మనకి వైయ్ వెయిట్ టుగా ఉండేట్వి భరించలేము వెయిట్లెస్ అయితే ఈజీగా వేసుకో ఆ
మార్నింగ్ నేను శారీ వేర్ చేసి ఈవినింగ్ వరకు పెట్టుకుంటాను దాంతోనే వంట చేస్త లింట్ పనులన్న చేసుకుంటాను ప్లస్ పిల్లని స్కూల్ తీసుకొని
ఆ హలో హలో
ఎందొ ఇది కట్ అయితా ఉందండి వాయిసు
వి ఆ వినపడుతాంది మీరు బయట అయితే
అది కట్ అయితా ఉంది అప్పుడప్పుడు ఆ అంటే అదీ ఏంది నా నార్మల్ గా అయితే లేనిని శారీస్ ఉంది కదా అవియితే కంఫర్ట్గా ఉంటుంది అవి ప్లస్ కాటన్ టైప్ లో ఉంటుంది లెనింగ్ లో
సారీసే కడతారా
ఆ ఎక్కువ అంటే లేదు ఒక మండే ఆ ఫ్రైడే సాటర్డే అంటే లేదు
మాత్రమే
అంటే చాలా శారీస్ ఉండయి కదా ఇంకేం చేసేది ఫెస్ట్ ఫెస్టివల్స్ కి అంటే నార్మల్ గా ఫెస్టివల్స్ కంటే మనం కొత్తగా పర్చేస్ చేసుకునే కట్టుకుంటాము ఇంకా ఉండేేవి చేస్తాము
అంతే ఫెస్టివల్ కట్టినాంటే మళ్ళీ కట్టను నేను
ఆ అయితే దీపారాధన చేసిటప్పు ఇప్పుడు కట్టుకుంటాను ఎక్కడికన్నా పోయి కూడా శారీస్ శారీస్ డ్రెస్సెస్ అన్నిీ అన్ని యూస్ చేస్తాను ఒకటి బట్టనే కాదు యాక్చువల్ గా నాకు బట్టలంటే చానా పిచ్చి
నాకు కానీ శారీస్ మీద అంతా అంటే ఇప్పుడు ఫెస్టివల్కి వేసుకున్నానా మళ్ళీ వేయను తర్వాత ఫెస్టివల్ కి వచ్చేదా రంగా అలాగే చేరిపినాయి చాలా శారీస్ ఉన్నాయి కట్టుకోవడానికి ఆ మలిక్ కొన్నార ఆ పాత వేసేది లేదు అంతే ఒక్కసారి ఫెస్ట్
అది వేస్ట్ కదండి ఒక ఒకసారి గుట్
ఏం చేసేది అంటే కళ్ళకు నచ్చుతది వేసుకోవాలనిపిస్తుది ఆ ఒక్కసారి వేసేసిననంటే మళ్ళీ వేయను
ఆ నేను ఎలా అంటే సారీస్ మంచి మంచి బ్లౌజెస్ స్టిచ్ చేసుకుొని శారీస్ అనేది వేర్ చేస్తాను మళ్ళా అది ఎప్పుడన్నా ఒకసారి కట్టేసి కొన్ని ఫ పిక్స్ అ తీసేసినాక మళ్ళీ దాన్ని యూస్ చేయను నార్మల్వి కట్టుకుంటా నార్మల్ శారీస్ ఉంటాయి కదా డైలీ వేర్వి
అవునులే అవునులే
అవి అవి వాడతాను ఇవి అలానే ఉంటుంది బీరువాళో
ఎక్కువ నేను ఫ్రాకులు ఆ ఆఫ్ సారీస్ ఎక్కువ ఇష్టపడతాను ఒక ఫ్రాక్ లు హాఫ్ శారీస్
ఆ అవి ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చండి మన దగ్గర ఉండే శారీస్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అయిపోయింది కదా అనార్కాలి మోడల్ బట్టి లాంగ్ ఫ్రాక్
ఆ అవే కదా ఇప్పుడు నేను ఎక్కువ అదే యూజ్ చేసేది యూజ్ చేయడం అంటే ఎడన్నా ఫంక్షన్లకు మాత్రమే జస్ట్ లకి దానికి
అవును దానికి ఏముంది ఒక మంచి మల్టీ కలర్ దుప్పటా తీసుకు సుకున్నామా అన్నిటికీ సెట్ అయటట్టు వేసుకునేవచ్చు
ఉ అవును
అంటే మనము ప్లనింగ్ అనేది ఉంది అంటే మనము ఆ శారీస్ ను కూడా డ్రెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు
అవునా శారీని కూడా హాఫ్ శారీ కూడా చేసుకోవచ్చు
ఇప్పుడు హాఫ్ శారీస్ చూడండి ఇప్పుడు అంతా ట్రెండింగ్ హాఫ్
ఆ అదే కదా మొన్న మన్న బడ్డే కి కొన్న అది ఇప్పుడు ట్రెండ్ డబ్బలుగా వస్తంది కలర్ ఆ
నేను ఆఫ్ సారీస్ కొనాలి కొనాలి అనుకుంటున్నాను అది పోతానే ఉందండి ఈసారి అన్న సారి ఎత్తుకొని బాగా నీట్ గా స్టిచ్ చేస్ కోరావాలి ఆ సరే ముందు నారాయణపేట శారీస్ ని హాఫ్ సారీగా స్టిచ్ చేసుకుని ట్రెండింగ్ అయింది ఇప్పుడు కూడా అలానే ఉంది అన్నిీ
ఇప్పుడు అది ఓని పావడ వచ్చి స్టిచ్ చేసి చేస్తారు వాళ్ళు నీకు ఓన్లీ బ్లౌజ్ మాత్ర మాత్రమే నువ్వు స్టిచ్ చేసుకోవాలి
ఆ అది అది వచ్చి ఇంగా యూనివర్సల్ సైజు లో వచ్చేసింది కదా మనకి ఎంత కావాలంటే అంత స్టిచ్ చేసుకోవచ్చు మాకెంత పడుతుంది సైజు
టూతౌస్జన టు టూ బడిందినాక్
టు పడిందా మళ్ల బ్లౌజ్ స్టిచింగ్కి
ఎయిట్ థౌజ్స్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది
నా ఒక్కరికే త్రీ థౌసేన్ అయిపోయింది కదా అండి మీకా
అన్ ఆ ఇంకా ఇష్టపడాను కదా ఎంతైనా పెట్టాలి కదా
త్రీ థౌసేన్ అయిపోయింది ఇంకా దానికి ఏమైనా ఎక్సట్రా పెట్టుకోవాలంటే కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయిపో
ఆ ఎగస్ట్రా ఇంకేదన్నా పెట్టుకోదనా
చూడాలి నేను కూడా ఆఫ్ శారీస్ ఏవో ట్రై జేయాల ఈసారి
ట్రై చెయండి బాగుంటది అదే ఇప్పుడు ట్రెండు
ఇప్పోడ్చుసిన ఆఫ్ శారీసే అండి అదే ట్రెండ్ అయిపోయింది అస్సలు డ్రెస్సస్ ఆ ముందైతే డ్రెసెస్ స్లీవ్ లేసు బ్రెష్ స్లీవ్లెస్ అంతా ఏంలే త్రీ బై హ్యాండ్స్ అదేంది యాకిల్ లేంతు ఫుల్ హ్యాండ్సు ఆ ఇవ్ మొత్తం ఓల్డ్ ఫ్యాషన్ అంతా వచ్చేసి
ఇప్పుడు అది గోల్డ్ ఏదిగ్ ఓల్డ్ ఇస్ గోల్డన్
ఇస్ గోల్డ్ లే కదా
అంతే కదా
ఆ వాణిశ్రీ నీకు
ఆ అదంతా
ఆ అప్పుడు ముందత ముందది ఓల్డ్ గా ఉండి ఇప్పుడు అది న్యూ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఎవ్వరు స్లీవ్లెస్ హాఫ్
మళ్ళీ చేస్తానుఉండండి.
ఆ సరే అండి